గుడ్ ఆఫ్టర్నూన్ మేడం బాగుఉన్నారా
అవున అమ్మ బాగుఉన్నాను ఏం చేస్తు ఉన్నారు
ఏమ్ లేదు మేడం మ్
లంచ్ అయిందా అమ్మా
హ అయింది మేడం మీరు చేశారా లంచ్
అవున అమ్మ మాది అయిపోయింది. ఇంతకుముందే లంచ్ చేసామ్ తర్వాత తింటారా ఏం చేశార అమ్మా లంచ్లో స్పెషల్ ఏంటి ఈ రోజు
ఈవాళ ఎగ్ టమాటో చేసినాంమ్ పిల్లల్ కొసం పప్పు చేసినామ్
అవున పిల్లలు బాగున్నారా వాళ్ళ హెల్త్ బావుఉందా
అవును బాగు ఉన్నారు మేడం
ఇంకా
ఇంకా బాగా ఎండ ఉన్నది
అవనా ఇప్పుడు ఈ బాగానే ఎండలు గోడ్తు ఉన్నాయి
అవును మేడం ఎండ బాగానే ఉన్నది
మంచి
దా ఉ
ఎండ బాగా వస్తు ఉన్నాయి ఇంకా వర్షాలై అయితే పడట్లేదు ఎప్పుడు చల్లగా పడుకొదు ఉ ఎప్పుడు ఇంకా జూన్ జూలైలో వస్తరో మరి ఎప్పుడో వస్తదో వర్షం
ఆ జూలై ఫస్టు నుంచి ఫుల్ వర్షాలు ఉన్నాయ అని జ టీవీలా చూపిస్తాండ్రూ
అవునా ఉ ఇంకా మీ నా విత్తనాలు చెట్లు అవివేన్నాయా
మేడం
చెట్లు ఏమ అన్నా ఉన్నాయా మీకు ఇష్టమా నర్సరి చెట్లు పెట్టడం అనేసి వ్యవసాయం అనేది ఏమ అన్నా ఉందా మీకు
ఆ లేదు మేడం
ఉహ్ హ్
మాకు ప్లెస్ లేదు మేడం పెట్టడానికి
అచ్చా ప్లెస్ లేదా
ఆహ్
అవ్వున్లా చితైఉన్లా
ఆహ్
చిన్నగా ఉంటదా ఇందమ్మ
అవును
ఆహ అచ్చా అంటే మీకు ఇష్టం లేదనుకుంటా కుండీల్లో వేస్కోరా మీరు
ఆ వేస్కోము
ఆహ్
వేస్కోలే మేడం
అవునా హ్మ్
అవును
ఇంకా చెప్పాలమ్మా ఏం చేతున్నారు నీళ్ళ చే చేస్కోరా మీరు
ఆ ఆ
చెట్లు తీస్కొనేస్కోరా మీరు
ఆ ఏస్కోలే ఈ సంవత్సరం ఏస్కుందాం అనుకు
అవునా ఉహు
అవును
అదే ఎందుకంటే మన వాతావరణం చుట్టూ చక్కగా గ్రీనరీ ఉంటే బాగుంటది కదా చెప్ప పెట్టాలి ప్రతి సంవత్సరము ఒ చెట్లు పెట్టుకుంటేనే మనకు బాగుంటుంది
అవును
అలా కొంతమందికి చాలా ఇష్టం ఉంటది గదా అందుకనేసి అల అడిగాను
అవును ఇష్టం ఉంటది ఉమ్ హ్
ఇంకా
ఇంకా చెప్పాలి మేడం
ఉమ్
డిన్నర్ చేశారా మీరు లంచ్ చేశారా
ఆ లంచ్ అయిపోయిందమ్మ లంచ్ చేశాను ఇంతముందే ఇంకా ఏమన్న స్టోరీస్ ఆ పిల్లలు బాగున్నారు అందరు బాగున్నారు ఎక్కడికన్న వెల్ న్నారా ఏమన్న సంఘంలో ఉన్నారా మీరు జాబ్ చేస్తారా
ఆ ఏం లేదు
హౌస్ వైఫేనండి
అవును మేడం హౌస్వైఫై
ఆచ్చా ఆహాహా అవునా
అవును మేడం మీరు
ఆ నేను గూడా హౌస్ వైఫ్ని అండి అప్పుడప్పుడు బిజినెస్ అనేసి చేస్తూ ఉంటాను ఎదో ఒకటి
ఆ
అదే జ్యువలరీస్ అవి ఇవి తీసుకురావడం అనేసి కాస్మెటిక్స్ అవన్నీ తీసుకొచ్చి బిజినెస్ చేస్తాను ఇంకా మ్ ఇంకా ఏమన్న పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నాయా? మీ ఫస్ట్ ఇందులో వెడ్డింగ్స్ ఏమన్నా మీ ఫ్యామిలీ
ఆ ఉన్నది మా అన్నయ్యది మ్యారేజ్ ఉన్నది. కానీ ఫోర్ మంత్స్ టైమ్ ఉన్నది.
అచ్చచ్చచ్చ అహహహ. ఆ ఫోర్ మంత్స్ కి ముందుగానే ప్రిపేర్, అవునా ప్రిపేర్ ఇంగ సరేమో మడి ఫోర్ మంత్స్ అంటే ఇలా ఇలా చూస్తూ ఉండగ ఎల్లిపోతాయి.
అవును
మ్
మ్ నవంబర్ ఫస్ట్ వీక్ లో ఉన్నది.
అచ్చచ్చచ్చ అహహ.
మ్.
మరీ దాని కోసం ఏం ప్రిపేర్ అవుతు వాళ్ళనుకుంటున్నార ఏదన్న ఉందా? ఇది తీసుకోవాలి ఇల వెయాలి ఇలా అని కొంతమంది ఉంటది గదా, అరే పెళ్ళికి ఇదిది తీస్ కుంట నేను ఇలా అయితిదే ప్రోగ్రామ్స్ చేద్దామని, కొంచెం ఆలోచనలు ఉంటయ్ కదా! మ్ మరి మీరేమనుకుంట
ఆహా అందరూ ఒకలాగనే తీసుకుందాం అని చెప్పింది మా క్క ఇంకా టైమ్ ఉన్నది గదా ఫోర్ మంత్స్, ఒక్కసారి వెళ్తే కూసుంటే ఎలాగో తెలుస్తది.
ఎక్కడ కూర్చుంటే?
మా అక్కయ్య వాళ్ళు అందరం.
అచ్చా
డిస్కర్షన్స్ చేసి తీసుకుంటాం అన్నట్టు.
అవునా మ్.
మేడం
అదే అదే అంటున్నా అదే ఎందుకంటే మళ్ళా స్టిచ్చింగ్ అనేసి, అవనేసి ఫ్యాషన్ డిజైనింగ్ ఇ దాట్ల చేయాలంటే, చాలా రోజులు పడుతుంది కదా! ఇప్పుడంటే మీ రెడిమెంట తీస్ కొంటారు అనుకుంటా.
అవును రెడీమెంటే తీసుకుంటామ్.
మ్
మ్
ఇంకా మ మరి మి మి దగ్గరి పిల్లెనా?
ఆ లేదు మహారాష్ట్ర పిల్ల.
అవునా అదే అంత దూరం ఇచ్చార?
అవును
మ్హు మ్
మ్ ఇంకా మీ దాంట్లో ఉన్నాయా మేడం మ్యారేజెస్?
ఆ మా దాంట్లో అంటే ఇంకా తెలియదు ఎప్పుడు ఉంటాయి ఇంకా. కార్డ్ ఏమి రావట్లేదు. ఇప్పుడు మ్యారేజెస్ అన్ అంటే మా ఆత్మమ కొడుకుది ఉంది బట్ టైం ఉంది దానికి...
ఆ...
టైం ఉంది దానికి ఇంకా,.. ఇప్పుడు.. అతే ఇక్కడ ఏమో చూడాలి ఇంకా... ఇప్పుడు స్కూల్ ప్రిపరేషన్ లేదో నేను కూడా కొంచెం... బిజినెస్ కోసం అనేసి ఇంటె చుచున్నాను అది.. చెయ్యాలినుకుతున్నాను...
హ,.. హ...
కా అమ్మా మీ... ఎలా నడుస్తున్నాయి్ ఇంధ్రమా పతకం అనేసి వచ్చింది కదా..
అవును మేడం ఫస్ట్ ఫేస్ అయితే ఇన్కమ్.. కంపెలతే ఉన్నాయి ఇంకా కొంతమంది పోయింలు ఇళ్ళలకి... కొంతమంది.. సార్ట్ ఏయ్ కలే సెకండ్ ఫేజ్ మళ్ళ స్టార్ట్ చేస్తాను,..
అవునా అందరికి అందరికి ఒకలాగా రావా అమ్మ మాల కొందరికి ఏమో... తొందరగా ఐపోతాది కొందరికి ఏమో మధ్యలో నే ఆగిపోతుది.. పైసలు ఇవ్వట్లేదేమో కదా..
ఆ పైసలు కరెక్టే వేసియంద మేడం కానీ ఆ.. ఐదు లక్షలకి గుత్తకి ఇస్తారు కదా,.. వాళ్ళది తొందర అయిపోయింది ఇంకా కొంచెం పెరిగి... పి మంచిగా పైసలు వేసి కట్టేటోళ్ళది వెనక ఉన్నది...
అచ్చ అచ్చా లేబర్ ఏమో అంటే వెళ్లిపోయి గుతా ఉన్న జగల్ నే తొందరగా... కట్టేసిక ఏ.. అలా అయి వేరే వాళ్ళకు లేబర్స్ దొరకక కొంచెం లేట్ అవుతుంది... పెటేది కాదు..
ఆ.. ఇంకా అమౌంట్ గురించి ఇక పైసలు ఎక్కువ పెట్టేట వాళ్ళది లేట్ అవుతుంది.. అదే ఐదు లక్షల అంటే పోయింలు బాగా మంది పోయింలు ఇలలకి..
అచ్చా మొత్తం అంటే మొత్తం కంప్లీట్ అయింది అన్నట్టు బాగా మందికి...
ఆ కంప్లీట్ అయింది లాస్ట్ బిల్లి ఇంక తీసుకున్నారట..
ఆహా..
ఆ..
ఇది అయితే బాగుంది గుర్తులు అయ్యడమే మరి బాగుంటదేమో కదా...
అవును కానీ కొంచెం ఇట్లానే చేసి ఇస్తారు మంచిగా టైల్స్... పియోపి ప్లంబర్ అవి ఏం చెయ్యరు..
అచ్చా..
ఆ అటిగా ఆ
ఇక మామూలుగా వాళ్ళు కట్టేలాగా కట్టి లేపేసి...
స్తారు ఐదు లక్షల కి కరెక్ట్..
ఆహా ఓక..
అట్ల..
బాగానే ఉంది కదా మా పాపం అంటే గరిబోళకు...
ఆ అదే బెటర్ కదా అది ఇంకా లేదు కదా కొంతమందికి...
అదే అదే స్థలం చూపిస్తే మంచిగా... డబల్ బెడ్ రూమ్ ఇళ్ల క ట్టిస్తున్నారు ముందయితే రెండే రూముల ఇల్లు ఉండేది
ఆ కిచెన్ హాల్ డబల్ బెడ్
ఉమ్ బావుంది ఆ పర్వాలేదు ఆ
ఔను మేడమ్
ఇంకా
ఇంకా
ఇంకా ఏముంది ఈవినింగ్ ప్రిప్రేషన్ ఎప్పట్ నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మిరు
ఆ ఇ ఇవాళ రిసెప్షన్ ఉన్నది మెడమ్ ఫంక్షన్కీ ఎల్తం
హుహూ అచ్చ సాయంత్రం ఇంక వంటేమ్ లేదన్నమాట మికు
ఆ లేదు మేడం
బొజ్నానికి డిన్నర్కెల్తున్నారా
ఔను
సరేయమ్మా మీ అమూల్యమైన సమయం మాకిచ్చినందుకు ధన్యవాదములు
ఆ సరే మెడమ్
బాయ్
ఆ బాయ్ మెడమ్